ఆ బాగున్నారాండి
హ
భోన్ చేసారా అండి బాగున్నామండి బోన్ చేసారా అండి
అవును న్నమ్ చోలక
అన్నం చూలకాయ అదేంటండి చూలకాయ లేక అన్నం తింటారా రోటీనో చపాతయో తింటారు ండి
రోటీలు చపాతీలు చేసే వాళ్ళు ఎవ్వరు లేదది
అయ్యయ్యో ఎందుకండి మీ మీ పెళ్ళయింది అన్నారు కదండీ మీ వైఫ్
మా వైపు ఇక్కడ లేదు ఇప్పుడు
అదేం తండి మీ వైఫ్ను వదిలేసి మీరు అక్కడేం చేస్తున్నారండి మీ వైఫ్ ని అక్కడ వదిలేసి మీరు ఏం చేస్తున్నారండి
ఏం చేస్తామండి ఊరకె వరి కోసం వచ్చాం తీసుకపోతే వన్ టైం
మీ దగ్గర సౌండ్స్ వస్తున్నాయండి కట్ కట్ వస్తుందండి వాయిస్ వాయిస్ కట్ కట్ వస్తుందండి కొంచెం పక్కకు వచ్చి మాట్లాడతారు కొంచెం పక్కకు వచ్చి మాట్లాడతారా అండి హలో హలో
ఆ వినబడుతుందా అండి ఇప్పుడు టైమ్
ఆ అన్నయ్య ఎవరో వాయస్ అన్ని చాలా గట్టిగా వినిపిస్తుందండి
సిమ్మేస్తున్నారండి
నా ఊరికే ఉన్నా అండి టీవీ చూసుకుంటూ
ఉహా
ఏం తిన్నారండి ఏంటి స్పెషల్ ఈరోజు
కొడి ఇంకా తినలేదండి తినాలండి టొమాటో చారు చేసుకున్నామండి తినాలండి
మీ డ్యూటీ అయిపోయింద
మాకేం డ్యూటీ ఉంటందండి తినడం పడుకోవడంమే ఖాళీగానే అండి ఇంకా
హ
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలి అండి మీరే ఏదన్నా
పదండి మీరు మాంట మస్తు ఏదంటే
ఏమైందండి వాయిస్ డల్ అయిపోయింది వర్క్ చేసి నందుక
లేదంటే అనిపిస్తా లేదా మీ వాయిస్
వాయిసు డల్ గా వినిపిస్తుంటేను అడిగా అండి
మ్
హ
హలో
మ్ చెప్పండి
చిట్టి తల్లి ఏంటి విశేషలు
చెప్పాలండి డ్యూటీస్ అన్ని అయిపోయి కొట్టుకొని తినేసి ఉన్నారా అండి మళ్ళీ రేపు మార్నింగ్ డ్యూటీ ఎక్కాలా అండి అ
ఉ రేపు మార్నింగ్ ఎక్కలి మల్లి
ఉ అవునండి ఇంట్లో ఉన్నా అండి ఏ వాయిస్ సరిగ్గా వస్తా లేదా అండి
వస్తుంది అండి బానే
సీరియల్ చూసుకుంటు కూర్చుఉన్నా అండి
ఏం చేస్తున్నారా అండి ఇంట్లో వాళ్ళుందరూ
ఇంట్లో వాళ్ళు బయట మా బయట మా ఇకి ఇంటి బయట కూర్చున్నరండి మా ఆడపడుచు వాళ్లతో మాట్లాడుతున్నారండి మా వాళ్ళు
చున్
ఉ ఒక చిన్న పాప ఉంది ఆ పాపతో ఆడుకుంటున్నారు
ఏం తిన్నారండి ఇంకా తినలేదా మొత్తం ఏం తిన్నారండి మార్నింగ్
ఆకుకూర అన్నం
ఆకుకూర అండి మాది
ఉహు తినతో
లే లే నివరు హెడ్ వేడికి
తెలీదు అండి పిలుచుకొని వెళ్ళినప్పుడు వెళ్తా అండి
అ
లేకపోతే ఇక్కడే ఉంటా అండి మా ఊరికి వెళ్ళిపోతా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపో తాండి
అవును
ఉ ఈ నేల వెళ్ళిపోతున్నా ఈ నెల్లా ట్వంటీ ట్వంటీ టూ అలా వెళ్ళిపోతా అండి
ఉహు మళ్ళీ ఎప్పుడు వస్తారు
మళ్ళీ వస్తా అండి ఒక టూ డేస్ ఉండి వచ్చేస్తా అండి
చు స్ీీ
ఏంటండి మీ ఫోన్లో ఏమో మెసేజ్ వస్తునట్టు ఉన్నాయి సౌండ్స్ వస్తున్నాయి అండి
నా పోన్ లా రింగ్ నుంచు
సరే లే గ
ఏ అవు
చెప్పండి
చెప్పండి ఏమైనా మూవీ చూస్తారా ఈ మధ్యలో
చూసా అండి
ఏం మూవీస్ అండి
మన శంకర వరప్రసాద్
ఏం అయ్యింది అండి డల్ గా అయ్యింది వాయిస్
ఏం లేదండి చెప్పండి
చెప్పండి ఎందుకు డల్ గా అయ్యింది ఇప్పుడు
ఏం లేదండి
ఆ
ఏం లేదండి
చెప్పరా అండి
అయ్యో అట్లే ఏం లేదండి నార్మల్ గానే ఉ బోన్ చేయాలండి ఇంకా అందరు కూర్చున్నారు తినడానికి
ఆ
తినాలండి తినేసి బసు మ ఫోన్ మ హలో
ఇంకేటండి విశేషాలు?
చెప్పాలి అండి మీరే ఏమన్నా, ఎలా ఉందండి? హైదరాబాద్ ఎల్లా అన్నారుగా బాగుందా అండి
ఓకె అండి బావుందా అంటే ఏం జెప్తం
వెళ్ళారుగా అండి ఇష్టపడి వెళ్లారు నచ్చుద్ది లేండి
ఆ
ఇష్టపడిపోయారుగా అండి నచ్చుత్
ఇష్టపడి ఎవరెల్లరండి, ఇష్టపడి ఎవర్ పెట్టి ఊరోదిలిపెట్టి ఎళ్లాలని ఎవరుకుంటదండి పరిస్థితులు కొన్ని పరిస్థితిలను బట్టి ఎల్ల ఎల్లక తప్
అవునా సరేలెండి చెప్పండి ఇంకేంటండి విశేషాలు?
చెప్పాలండి మీరే
ఉమ్ గేమ్స్ ఆడతరా అండి
గేమ్స్ ఆడనండి నేను
ఉమ్ ఏం జేశారండి ఈ రోజంతా ఏం చేశారండి ఈరోజంతా
ఏం జేస్తామండి వర్క్ వర్ వర్క్ వర్క్ వర్క్ అంతే
కే చేశార అండి
ఉమ్ వర్క్ చేసామండి పొద్దున్నే ఫోర్ ఫోర్ థర్టీ వరకి
అవునా సరే సరే అండి ఫోర్ థర్టీ నుంచి కాలినా అండి
ఫోర్ థర్టీ నుంచి కాలినే
ఉమ్ ఆరోగ్యం ఎలా ఉందండి?
ఓకే అండి పర్లేదు
బాగుందా
ఉమ్ మీది
బాగుందండి
లో
చెప్పండి
ఏం దిన్నరండి మీరు ఏం జేశారు ఇప్పుడు ఈరోజు స్పెషల్
టొమోటో చారు చేసా అండి తినాలండి, తింటున్నారు. నేను కూడా పోయి తి ఆలు అండి
అవునా
ఉమ్ తినేసి పడుకోవాలండి మళ్ళీ మార్ ర్నింగ్ లేవాలి రేపు ఊరికెళ్ళేదుందండి, ఊరికి ఎళ్ళాలి రేపు
ఉ హు
హ్మ్ మ్యారేజున్దండి
అవునా, ఎవరిదుంది మ్యారేజ్
వేరే వాళ్ళదండి
వేరే వాళ్ళు ఎవడుతో కూడా తెలిదు అండి మీకు తెలియకుండానే వెళ్తున్నన్నారు
అంటే మా అత్తయ్య వాళ్ళకు వాళ్ళ మేన మామ కొడుకు పెళ్ళండి
ఆహా
ఏమవుతారో సరిగ్గా తెలీయదండి అందుకే మీకు పెళ్ళి అయింది అన్నారు కా అండి బాగా జరిగిందా మీ పెళ్ళి
చెరికి ఎలాగైనా
ఏంటండి
చెరిగిందండి పానీ
హ్మ్మ్
మీది
హ్మ్మ్ బా జరిగిందండి మీకే ఫంక్షన్స్ లేవా అండి ఫంక్షన్స్ కి వెళ్ళట్లేదా
ఏం లేవనిీ ఫంక్షన్స్ ఏం లేవు రీస్ తండి రెండు రోజులు కలిగ రెస్ట్ తీసుకుని ఫంక్షన్ లై తిరిగి తిరిగి
అవునండి
హ్మ్మ్
ఉహు సరేలేండి ఉంటా అండి తినాలండి
హలో
ఉంటా అండి భోన్ చేయాలి
ఎక్కడికి వెళ్తున్నారంండి
తినాలి అండి తింటున్న తినాలి
ఉంటన్నర
హ్మ్మ్ హ్మ్మ్ ఉంటా అండి
ఓకే అండి బాయ్